హ
వినబడుతోంద
ఆ ఆ నేను వస్తుంది చెప్పాలి ఆ బాగే ఉన్నాండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే పూజ అయిపోయింది ఏంది ఆ అబ్బా ఇప్పుడే పని అయిపోయింది పూజ అయిపోయింది వంట కార్యక్రమం చెయ్యాలి అది
ఏం కూరొండుతున్నారండి
ఏమో ఇంకా కూర వండాలి ఇంకా ఏమంటే అదే
అవునా టిఫిన్ ఏం చేసినారండి
దోసె
దోస చేసినారా ఇంట్లో అందరు బావున్నారా
ఆ ఆ బాగే ఉన్నారు ఆ బి టమాట టమాటా కూర చేయ్యాలి ఆల్గడ్ ఏపుడి చేయాలండి
అవునా
ఇంకా ఎవరు నచ్చింది వాళ్ళు తింటాం వాల ఇష్టే ఇష్టం
ఎండ బాగా గోడ అవున్ కదండి
మంచి ఎండ ఇంగా ఇంట్లోట్టి బయటకి వెళ్దాము ఏదన్నా బయటకి వెళ్తే సాయంత్రం టై లో వెళ్తాం ఐదు ఆరింటప్పుడు వెళ్తాం
ఆ అంటే మన తాగుతున్నారా అండి మరి మ మధ్యాహ్నం ఎండ బా కొడుతుంది ఎండ బా కొడుతుంది కదా
కుడి ఎసెస్కు టీవీ అ ఊసా
ఆహా
ఈయన బయటికి పోయి వచ్చినాక టీవీ చూసుకుంటా
ఉ
గట్టి చూస్తా వంట ఇంగ రెండున్నార టైమ్ ల వస్తడు చిన్న పిల్లంగాలు క బాక్స్ గట్టి పంపి
ఏం చేస్తున్నారండి మరి ఉగాది ఆ తిన్నమండి
ఏం చేసి తారు
నేను ఇడ్లీ చేసినానండి
ఇడ్లీ పప్పు పోష ఎర ఎట్టా చేషిర ట్ లే
ఇడ్లీ మినపప్పును ఇడ్లీ రవ్వ నానబెట్టి తర్వాత మిక్సీ బట్టి
అ
చేస్తం అట్ట ఆ అంటే కొంచెం నానబెట్టినాం కదండి అ కొంచెం బియ్యం అంటే అన్నం లెఫ్ట్ మిగిలిపోయిన అన్నం కొంచెం వేసినండి
అన్నం ఎస్తే వస్తాయా ఇడ్లీలు
అ అంటే నార్మల్గా యూట్యూబ్లో చూసాండి అందుకే
ఉంట అండి ఇంకా మేమ ఉప్మాలాంసుకుంటాం ఉప్మా ఉప్మా ఎట్ట చేయాలి బియ్య ప్రతుందిద
ఉప్మా ఉప్మా రవ్వ తోటి గదా అండి ఉప్మా రవ్వ
ఆహా బొంబైయి రవ్వతో టా ఎట్ట జస్త తరు ఉగాది ఉత్తది చేస్తరా ఎమన్ ఎస్ రాళ్ళ ముక్కలు అయి
అంటే నార్మల్ గా టమాటా క్యారెట్ ఉల్లిగడ్డ మిరపకాయ పల్లీలు ఇవన్నిస్
అవునా గాటు ఉండదు
ఆహా ఏం ఉండదా అండి అంటే నార్మల్గా కొంచెం కొన్ని కొన్ని ఇస్తాం కదా పచ్చిమిర్చి రెండో ఒకటి ఇగ అంతే ఇస్తా ఉ మీరు ఎలా చేస్తారు
మేమా మామూలుగా ప ఉత్త టమాటాలేసి కొత్తిమీర ఆన్ని ఏసి రసరెక్కువ పోసా జో జోరు తింటాం అందరూ అట్ట బాస్లులల్ల బోట్ కొని తింటం గట్టిగ చెయ్యను కొంచెం నీళ్ళగ్గా చేసా
ఆ
ఇంకా చేసి చట్నీ పెట్టుకుంటా పల్లి చట్నీ అయినా కార ప్పొడి గేదుల్ ఏదున్ టే అదే పెట్టుకుంటాం మాగాయ మామిడికాయ పచ్చడుంటాయి నిమ్మకాయ ఉంటది
ఊమ్మ్ ఇప్పుడు మామిడికాయ పచ్చడ పెడుతున్నారా అండి
ట్టట్లేదండి పండగెళ్ళాక పెట్టుకుంటాం
అవునా
ఆ మంగ్ గానిం పండగెళ్ళాక పెట్టుకుంటాం సీరాం ఎళ్ళాలి కొంచెం ఎండలున్నప్పుడు వచ్చే నెలలో పెడతాం మే నెల్లో పెడతా గప్పుడు వంద యాభైయ్య స గమ్ ఆస్ పిల్లల్ల పంపియ్యాలిచ్చి ఉమ్మ్ హాస్టల్కి పంపిస్తమండి
పచ్చడ మంచిగా ఉంటది కదా
ఆ ఆ ఆవాలు ఎక్కువ ఏస్తా ఆవాలు పచ్చడి సగము అల్లం పచ్చడి
ఊహు
మీరు చేసుకుంటారా అండి అల్లం పచ్చడి ఆవాలది
ఆ లేదండి నాకు చెయ్యడం రాద్ దు
అవునా ఆవాలు ఎండబెట్ ఊహూ ఉప్పు కా అన్నీ ఏషి ప్పు కారంలో మరబెట్టిస్తాం రోకళ్ళతోటి ఆడగొట్టిస్తా వంద రూపాయలైతది కేజి కారం కొట్టిస్తం మాకు లోకల్ల కారం మిల్లుల్ల గాదు
అవును అంటే రో రోజుల్లోనే అంటే నూరుతరా
ఆ రో మెల్లు ఉంటది. ఇంగ పచ్చళ్ళట ఇప్పుడే తీస్తడు తక్కువుండదు.
ఆహా!
ఊ గప్ప రోకల్ల తోటి కోడతాడు. అన్నీ అల్లనే కలుస్తాయి పులు మసాలా అన్నీ ఎమ్మటే నూనె కాగబేట్ ట్టీ ముక్కల్ బోయట గా ముక్ క్కలల్లా పట్టియటం. మసాలా పొడి అం తెచ్చి ఆ ముక్కలు నూనెలో ఎస్సం ఎల్లిపాయ ముద్ద అని అన్ని జాడికేస్సం.
ఆ అంటే మీరు మామిడికాయి అంటే పి చ్చపచ్చడి పెడతారా నార్మల్ గు
ఉహు చెక్కుగాదు గట్టి కాయ తెచ్చి సన్న ముక్కలు మనం మామిడికాయ లావు ముక్కలు నాలుగు కాయకి నాలుగు ఐదు ముక్కలు అయితయి సైజుని బట్టి మేమ్ మే ఆడగో తెచ్చుకొని వస్తాం కొన్నా కాడే కొట్టిస్తాం ఓ ఒకోక్కటి యాభై రూపాయలు తీసుకుంటారు. కాయని బట్టి సైజిన్ బట్ టి. చిన్న సైజ్ అయితేనే ఒక్క రేటు పెద్ద సైజు అయితేనో అటు పది కాయ ప పెద్ద కాయ అయితేనో పది ముక్కలు దాకా వస్తాయి చిన్నవి అయితేనో నాలుగు ముక్కలు వస్తాయి. ఇంకెప్పుడన్నా ఇంట్లోకి కావాలంటే ఒక్కటి రెండు కలుపుకుంటా అప్పుడప్పుడు
అవును అంటే నార్మల్గా మామిడిగాయపచ్చడి కాకుండా ఇంకా. ఏమైనా చేయ్యొచ్చా అండి మామిడికాయ
చింతకాయ చేస్తాం, నిమ్మకాయ చే స
ఆహా! ఓ అంటే మామిడికాయ కూర
ఆ కూర గాదు చింత కాయ కూర చేస్తా ఉడకబెట్టి అల్ల పుట్నాల పోడన్న శనగ పిండన్న పోస్సం. అపోచ్చి చపాతి మే ఎయినా బాగుంటాయి రైస్ అన్నంలోకైనా అయినా బాగుంటాయి రెండు రోజులు ఉంటది. చింతకాయ కూరా
అవునా
ఉప్పేసి కొంచెం లైట్ గా ఉడకబెడతాము.
ఉహు
లైట్ గా ఉడకబెట్టి చేస్తాం. ఉడకబెట్టి బుట్ ఏకేేసం మీరేం చేస్తారు? చింతకాయలు
ఊ మేము అంటే నేను చింతకాయ ఎక్కువ ఏమి వాడనండి. అమ్మ వాళ్ళే చేస్త స్తారు చింతకాయ పచ్చడి వేస్తారు.
ఉప్పు చింతకాయా ఎట్ట చేస్తారు? చింతకాయ
ఏమో అండి తెలివదు నాకు అమ్మ వాళ్ళని అడగలేదు నేను.
అవునా మీర్ తినరా
ఆ ఎక్కువ దినము
అవునా ఎండాకాలం తింటే మంచి నే తిన్నాప్పుడప్పుడు
ఆ అదే అదే అంటే ఈ ఎండాకాలం మా మిడికాయ పచ్చడి చేస్తారు కదా
ఆ ఎక్కుమె మాడు సైడింట ఉంటాయి నిమ్మకాయ కె నిమ్మకాయ ఉప్మా లల్లా పప్పన్నాలోకి తింటాం అప్పడం గిడ్లిల్లా దోషే పప్ప అ నాళ పెనా మంచిగాఉంటది.
ఊహు
అవును క మెత్త కుక్కర్ లస్స వండుకుంటాం. అపుడపుడుకి పెట్టుకుని తింటాం. పుల్లపుల్లగా బాగుంటది మీరు చేస్తారండి పప్పన్నం
అ అ చేస్తాం చేస్తామండి
మీరేట్ట చేస్తారు
అంటే నార్మల్గా కందిపప్పు అంటే నార్మల్గా కొద్దిసేపు నానబెట్టి కుక్కర్ లో డుకబె పెట్టిన తర్వాత మనం అన్నం వండుకుంటాం కదా ఆ అన్నము ఇది పప్పులోన వెళ్ అంటే నార్మల్గా పచ్చిమిర్చి టమాటా ఎస్తాము
ఆ
ఆ ఉర్ ఉడకబెట్టిన తర్వాత తాలింపేసి ఇది అది కలుపు త
ఉల్లిగడ్డలెయ్యరండి పప్ప అన్నలో ఉల్లుగడ్డలు ఎల్లిపాయలు వేస్తే సూపర్ ఉంటది నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటది వేడి వేడి గా పైన ఎయ్యాలా అల
ఉమ్
పైన నెయ్యి ఉడికాక పైన బంద్ చేసే ముందు నెయ్యేసుకొని నిమ్మకాయ పచ్చడ తింటే సూపర్ ఉంటది ఇగ మూడు పుటలా అదిన్న మంచిగా ఉంటది మా ఇంట్లో అంతే చేస్తా ఎప్పుడన్న కావాలంటే చేస్త అది ఇగ పప్పన్నం కే పోసుకుంటా అందరం తింటాం కింద మా అత్తగారు వాళ్ళకి పంపిస్తా వాళ్ళు తింటారు మేము తింటాం
అవునా
ఉమ్
ఇంకేంటండి సినిమాలు ఏమన్నా చూస్తున్నార అండి.
ఆ
సినిమాలు చూస్తారా
ఆ తక్కువ ఇంకా ఇంట్లో బండలు దూడుసుకోవటం బట్టలు మిషన్లు వేసుకోవటం అన్ని ఇంగ అదే సరిపోతాంది పన్నెండింటి అకా అదే సరిపోతది తర్వాత టీవీ పెట్టుకుంటా వంట ఒకటింటికి మొదలుపెడతా వచ్చే ముందు మొదలుపె ఇనా రెండింటికి వస్తాడు గాని వచ్చే ముందు ఫోన్ చేస్తడు. కుక్కర్ లో విజిల్ వస్తది. ఎమ్మటే స్ హ్ మీకు గ్యాస్ దొరుకుతుందా.
ఆ అంటే మాది అయిపోయింది. ఒక అంటే ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా, దీనికంటే ముందు ఒక వారం రోజుల ముందే మా గ్యాస్ అయిపోతే తెచ్చుకున్నాం ఇంకా
అవునా మాకేయి చూడరాదు అం డి రేపే ఎళ్ళండి డబ్బులు ఇస్తా.
అయ్యో ఇప్పుడు అయితున్నయి కదండి. కానీ
ఆహా ఇప్పుడు నాకు మొన్న మొన్న తెచ్చుకున్నా కాదు ఇప్పుడు మళ్ళీ నెల పడుతది అమ్మా అంటుండు. మళ్ళీ నెల అంటే మళ్ళీ ఏ టైట్ అయితదో అనీ ఎవరన్నా ఇయమంటే ఎవరు ఇయ్యట్లేదు మాకు అంత టైట్ అయి ంది ఇక్కడ పక్కన అన్ని బంద్ చేశారు. టిఫిన్లు తెచ్చుకున్నామన్నా ఉండవు. ఇంగా ఇంట్లోనే ఇంగా ఎక్కువ అన్నం అయి ఇయే దింటుర్రు. ఇంగా ఎప్పుడన్నా వచ్చే తిన బుద్ది అయితే ఉప్మా, దోష అయి తింటం.
ఆ అంటే ఇప్పుడైతే క నార్మల్ గా వస్తున్నయి. లేదా అండి నార్మల్గా మా అత్తేయ వాళ్ళు కూడా చేసినరు పది రోజులకి పది రోజుల తర్వాత వచ్చింది గ్యాస్.
ఆహా ఇంకా ఏం లేదండి ఆ మధ్యాహ్నం ఏం చేశింరండి.
నేను బెండకాయ చ చార్ చేసానండి.
హను ఫ హలో చెప్పండి మధ్యాహ్నం ఏంచేస్తుర్రు.
మ మధ్యాహ్నం చేసేసినండి బెండకాయ చేసినా
ఆహా కూరా పులుసా. సరే ఆ సరే అండి మళ్ళీ సరే అండి.